ఇంకా బయట ఉన్నారండి లేకపోతే వచ్చేసారా రూమ్ కి హలో
అ చెప్పండి
మీరు బయటన్నట్టున్నారు గాలి ఎక్కొస్తుందండి
అవునా అ లేదండి లోపలికి వచ్చేసాను ఇప్పుడే ఇందాంక బయటకి పోయిడింటిమి
ఆ ఆ
ఆ మీరు తిరుపతికి ఎళ్ళాల అని ప్లాన్ వేసుకుంటాండీ ఏమైంది
అదేంది నాకైతే ఓకేనే మా స్నేహితులు ఇంకా వాళ్ళు చెప్పాలి కదా నేనుొక్క ఎట్లా ఇంకెవరు రారంటే ఇంక ఇంటికెళ్ళినప్పుడు మా నాన్నకు చెప్పి ఇంకా మా నాన్నతో పోత ఇంకా వీళ్ళు మా స్నేహితులు ఒప్పుకుంటే ఇంకా వాళ్ళతోన్న ఇడ్లీ శ్రావారం చంరోజులపుడే ఇద్దరయితే ఒక అమ్మాయి అట్లే పోతది ఇంకా దగ్గరే వాళ్ళరు ఇప్పుడు ఇంకాడికొచ్చి పోతా అని చెప్పింది ఇంకొక అమ్మాయి కూడా వస్తాను చె ఏంది ఇంకా కొందరు ఉన్నారు వాళ్ళని అడగాల ఒకవేళ వాళ్ళు వస్తామంటే అే వాళ్ళని పిలుచుకొని పోతాం లేకపోతే ఇంక మేము ముగ్గురే పోతామేమో మె బి ఆ అంటే నేను ఇంక పోవాలాని నాకు ఏం అనిపిస్తుంది ఎందుకు పోయి మద్య అనుకున్నాక ఇంగా పోకుండా ఉండకూడదని అంటారు
ఉం అవును తిరుపతికి అనుకున్నాక పోనే
ఆ అదే అంటే నేనే ముక్కుకోలేదు వస్తాను అని నాకు అనిపిస్తుంది పోవాల పోవాలని అది ఇంకొచ్చినాక ఆ ఇంట్లో కూడా చెప్పినా
స
ఇంకా మనీ కూడా కలంటే ఒకవేళ ఒక ఎగ్జామ్ ఉంది అది పడితే ఒకళ ఈ నెల ఆ అదిమో రిఫండ్ ఆ అది ఒకవేళ ఒక ఐదు వందలు పడితే మిగిలిన ఒక ఐదు వందలు నా దగ్గరే పెట్ ఆ ఉంటాది కదా మాముూలుగా ఇచ్చింది
తిరుపతికి మీరు పోవాల అనుకున్న ఫ్రీ బస్సే కదండి
ఆ అంటే ఆడ ఖర్చులు ఉంటాయి కదండి ఆ అంటే అక్కడ స్నాక్స్ అట్లా తీసుకుంటాం కదా ఏమ
ఆ కాగానీ కొండమీద తిరుమలలో అన్నదానం చాలా బాగుంటు
ఆ అవునండి అవునండి కానీ నేను అట్లా పోతే అన్నమ తినము అన్నంత సమ ఏం సమస్య లేదు నాకి నేను ఏమన్నా చిడు తిండ్లుంటాయి కదా అవి తిండానడి బా ఇంకా ఎక్కుతాం కదా ఆ
కానీ ఆ కొండ ఎక్కేటప్పుడు ఏమన్నా కొనుక్కోాల అంటే
చాలా రేట్లండి అక్కడ అవునండి కానీ తీసుకు కుంటాం ఇంట్లో వాళ్ళద పోతే కానీ ఇంకా ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు మనం ఎట్లా ఇంటి వాళ్ళత పోంగ
ఉ
ఈ గమ్మున ఈడే ఏడన్నా డిమాటో అట్లా ఏడన్నా పోయి పెట్టుకొని కొన్ని
కానీ ఆ బరువు అన్నిీ ఎత్తుకొని పోయే కూడా కష్టం కదా
ని పోయర్లేదు కొన్ని స్నాక్స్ ఎట్లా ముగగు పోాం కదా
అవునవును ఇప్పుడు ఊరికే అవి అంటే ఎక్కువ వల్ల
మాత్రం త కొన నిగలి మీ
ఆ ఏం చెయాలంటే మామూలుగా ఇక్కడ ఏమన్నా మంచిగా డ్రెస్లు ఇట్లా ఇట్లా ఉండేటివి ఒక బ్యాకు పెట్టేసి అవి పైని పంపించేలా
ఇంగ స్నాక్స్ ఉండేవి ఎత్తుకొని పోతే సరిపోతుంది మేము ఇంట్లో వాళ్ పోయినప్పుడు కూడా ట్లే అండి కొంచెం అంటే మా ఊర్లో కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి కదా చ పో పోతే కొంచెం చానా మంది బోతాం అక్క దింజు అట్లా, ఇంక కొంచెం స్నాక్స్ దీస్ కొని ఎళ్ళిపోతాం ఒక బ్యాచ్కి అట్ల, మళ్ళీ ఆడ గుడా దీసుకుంటాం అది వేరే అంటే అంత ఎక్కువ దీసుకోం గదా, ఇప్పుడు ఈటి నుంచి దీసుకొని బోతే అని ఆడేదో! ఇంకా బేల్పూరి అట్లాంటివి దీసుకునేది
ఆ నేను గూడా తిరుపతి బోయినోడు అదే ఫస్ట్ దేనిండదస్ బేల్పూరిని ఇప్ ఎక్కే టప్పుడు, ప్రతిసారి అదే
ఆ అంటే మేము దీసుకొని పోతాం ఇంకా మిక్చరూ ఆ చిప్స్ అట్లాంటివన్నీ, జ్యూస్ అట్లాంటివన్నీ, ఇంకా ఇటు నుంచి దీసుకుని, బోతాం ఎక్కువ రేట్లు ఉంటాయని
ఊహూ మెయిన్ అక్కడ ప్రాబ్లం వాటర్ అసలు వాటర్ గుడా ఎంతెంత రేటో అసలు
కనీ నేను నాకైతే అవే అడ్జస్ట్ అయిపోతాయండి. కొండపైన ఒస్తయి గదా నాకు ఫ్రీ అంటే ముందూ అట్ల లేదు గానీ, అంటే ముందూ ఆ ఇంటర్ లో ఉన్నప్పుడూ అంతా అని, కిలా అంటే. అంటే తాగినాననుకో, క్యాన్ వాటర్ దప్ప ఇంగేవి తాగినా ఆ కోల్డ్ వచ్చేసేది అట్లా అవుతానుంది అప్పు అయితే ఇప్పుడూ అ ట్లా ఏం లేదు, ఏ వాటర్ తాగినా ఏం కాదు. అది ఒక మంచి బెనిఫిట్ లేదంటే ఇంకా హాస్టల్లోన్ హాస్టల్ నుంచి ఇంటికి బోతే, ఆ క్యాన్ వాటర్ గూడా మళ్ళ వేరేది మారుపిచ్ ఒచ్చేస్తాది అట్లా ఆ అ వచ్చేస్తది మళ్ళా ఇంటి నుంచి, తగ్గిపోయినా తగ్గిచ్చుకొని, మళ్ళ ఆడికిబోతే, ఆడ ఒచ్చేస్తది.
ఊ
అప్పుడు, ఇంటర్లొ అంతా అట్లేండి ఎన్నిస్ సార్లు అసలు నేను హాస్పిటల్క్ ఖర్చు పెట్టినంతా ఎవ్వరు ఖర్చు బెట్టి ఉండరు. ఎప్పుడు కోల్డే, కోల్డ్ కింద్హాస్పిటల్ బొయ్ గని, మా ఫ్రెండ్స్ అందరు నవ్వుతారు. వాళ్ళకేం దెలుసూ నా బాదా? నాకు ఈ జ్వరం కన్నా ఎక్కువ కోల్డ్ ఒస్తే
మ్ మరి ఇప్పుడు, ఈ వాటర్ అంతా సెట్ టై పొయినాయన్న?
ఆ ఇప్పుడూ ఓకే కని, ఎక్కువ చానా ఏమన్నా కోల్డ్ ఒచ్చి చల్లగా అట్లా ఏమన్నా ఉండిపోయినాను అనుకో నేను ఒచ్చేస్తది. ఇప్పుడు గుడా కోల్డ్ ఒచ్చి, అంటే ఆ వెదర్ మారితె పొద్దున్ లే అసలికి తుమ్ములు ఒస్తయి, మళ్ళ తగ్గిపో
డస్ట్ ఎలర్జి అట్ల ఉన్నాయ్.
ఆ అవునండి ఏదన్న ఘాటుగా అనిపించినా, అట్లంతా ఒచ్చేస్తమండి. పక్కా పొద్దున్ లేవడానికే, ఇంకా ఏదన్న గాటు ఇంకా ఎక్కువ మాట్లాడి నా బాడీ లోషన్ ఎక్కువ బూసుకునేస్తే, నేను గుడా దానికి గుడా అది కొంచెం ఎక్కువ బూసుకుంటే, ఒకలాగ ఉంటది గదా? అప్పుడు గుడా ఒక్కోసారి తుమ్ములొచ్చేస్తయ్.
ఊమ్ అయితే చాలా సెన్సిటివ్ అన్నమాట అది.
అవునండి, ఇంకా ఎట్ల అంటే ఇంటి దగ్గర ఏమున్నా పనులు జెప్తరు గదా? ఎప్పుడన్నా చేన్ల దగ్గరికి గన బొయినప్పుడు అప్పుడైతే, అక్కడ కొన్ని చెట్లు ఉంటయి గదా? వేస్ట్వి అంతా
అవును.
ఏదో పొడిలాగుంటది దాంట్లో అదిగాన ఇంకో చ్చి నా దగాన కొంచెం తగిలింది అనుకో అది అంతే ఇంకా తుమ్ముతానే ఉంటా ఆ రోజంతా ఇంకా
ఆ
అందుకే అండి ఇ సారి నాకు కూడా ఇంత వాళ్ళు కూడా ఒక్కోసారి ఏం చెప్పాల అన్న కూడా ఒక్కోసారి ఆలోచిస్తా
ఆ ఇప్పుడు అదొక రీజన్ వల్ల ఇంకా పనులని తప్పించుకుంటారు అయితే
లేద అయినా కూడా చేస్తా అంటే అవే ఉండవు కదా ప్రతి గ్రామ్ నార్మల్ గా మనం అయితే క్లీన్ గా పెట్టుకుంటాం కదా ఎప్పుడు ఒక్కొక్కసారి అట్లాంటివి వస్తాయిగా కొంచెం దూరంలో ఉన్న కూడా ఆ గార్డు కూడా వచ్చస్తుంది నాకైతే ఉం భలే
మీరేం బయటికి వెళ్ళలేదా ఇప్పుడు
ఆ లేదండి రోజు బయటకు పోతే ఎడా
ఉమ్
ఏమైన్నా డబ్బులు ఏమైన్నా చెట్లు కాస్తయా బయటకు పోతే ఏమైన్నా మనం ఊరికే ఉంటామో లేదీ అయినా కూడా అట్లన్న కూడా మళ్ళీ ఎవరిన పోయినా తెప్పించుకొని తినేస్త ఒకోసారి అంటే ఇంకా పీజీలో అట్లా పెడదా అంటారు సారి ఏం చెస్తము
ఉం మీరు మామూలుగా ఇప్పుడు పీజీలో ఉండ కోకుండా బయట చేసుకునేటటు రూమ్ అట్లలో అట్లా ఉండాల్సి
లేదండి ఎవరికి రాదు మాకు సరిగాసేది అయినా అట్లుంటే లేండి పట్టుకుంటాం నువ్ చేయ నువ్ చేము ఎందుకుని మనం మన పనులు మనం చేసినకే మనకి మనం ఇదైతే ఉంటాం ఇంకా ఇంకా
ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా
ఫుడ్ ఏమిముందిలేండి బానే ఉంట కొంచం అంటే ఒకసారి పొద్దున బాగుంటే మధ్యాహ్నం కొంచం బాగుండదు మధ్యాహ్నం బాగుంటే అట్లా అడ్జస్ట్ అయిపోతుమ్ అయిన మనం తినే తిండికి నేన్ నేనైతే ఇంగ రసం తినను మజ్జిగ తినను అవే ఎం తినను ఇగ సాంబార్ వండి తింటా లేదంటే అది కూడా కొంచం తిని పడేస్తాంది ఇంగ టిఫిన్స్ అయితే బానే ఉంటాయి ఆ మధ్యాహ్నం పెడతారండి మాకు రసము రైస్ మజ్జిగ మళ్ళీ చి చిప్స్ పెడతారు చిప్స్ పెట్టకపోతే ఏదన్నా ఫ్రై లాగా అట్లా లేకపోతే స్వీట్ ఫ్రూట్ అట్లా ఏదైనా పెడతారు
అయినా మీకే మేలు అసలు అయినా మీరు మీకు ఎక్కువనా ఫీజు అట్లా
ఆ మాములుగా ఐతే ఆరు వేలు ఇప్పుడు అడిగినా అంటే మేము ఉన్నాం కదా త్రీ ఇయర్స్ నుంచి
ఉమ్ ఉం ఎంత తగ్గించినారు మరి
లే అడిగినాం నిన్నకి ఆ కాళ్ళ అంటే మాకు చికెన్ కూడా అంటే ఎందో ఈ మధ్య సరిగా పెట్టట్లేదా ఇంకా చికెన్ కూడా మక్కాల అంటే ఒక ఓ రోజు పెట్టండి స్నాక్స్ కూడా మా కేం వద్దులే మేము కొనుకుతింటాం వాళ్ళు పెట్టినా మేం కొనుక్కు తింటాం ఇగ ఎందుకు చెప్పండి ఊరికే
ఉం అంటే వాటి అన్నిటికీ సపరేట్ సపరేట్ గా బిల్లు ఉంటుందా
కూలింగ్ తగ్గదు మాకేం అట్లా వద్దు మేం ఫోర్ తౌసంద్ ఫైవ్ హండ్రెడ్ కడతాం అడిగినాం ఫస్ట్ అవన్నీ తీసేసి ఆ అన్నం వండుకొని లేదు ఫైవ్ ఫైవ్ లాస్ట్ అవి అంటే పెడితే పెడతాం లేదంటే లేదు అంటే ఆ అన్న వీళ్ ని బట్టి
అవున్లే అవున్లే అంటే ఇప్పుడు ఆ ఫైవ్ థౌసండ్ కూడా మీరు ఇప్పుడు ఎన్ని మంత్స్ కనీ ముందుగానే చెప్పేసినార ఇన్ని మంత్స్ అనేది
అట్లా కాదండి మేము ఉన్నన్ని రోజులు మంత్లీ కడతాం మేము
అంటే ఇప్పుడు మీరు మంత్ లీ కడతా ఉంటారు ఈ మంత్ వచ్చి ఒక టెన్ డేస్ అట్లా ఉం తింటారు మళ్ళీ ఒక టెన్ డేస్ ఉండరు మళ్ళీ వస్
అహ ఇప్పుడు మనము ఫస్ట్ సెమ్ లో మొత్తం ఉంటాం సిక్స్ మంత్స్ ఇక్కడే అప్పుడు లగేజ్ మాత్రం కడతాం అంతే అండి అంటే ఉన్నన్ని రోజులు అట్లా లేనని రోజులు లగేజ్ మాత్రం కట్టేలాగ అట్లా మాట్లాడినాం అండి
ఇప్పుడు కూడ మంత్లీ నే కట్టిచు కుంటున్నార
ఆ కట్టచ్చు అంట అంటే ఉంది మాకు అది కూడా మొ త్తం కానీ మొత్తం కట్టాల అంటే యాభై ఐదు వేలు అంట మాకి అది చాన ఎందుకు ఊరికే అందరికిీ మామూలుగా నలభై ఐదు వేలే మామూలుగా అందరికి పిజి లో
అవునవును
ఆ మేము అట్నే అడిగినం అబ్బ ఇంక సర్లే అని మంత్ లీనె కట్టుకుందామ అని అనుకుంటున్నా ఇంగ అదే బెటర్ కదా మేము లేనా కూడా లగేజ్ మాత్రం కట్టేది
అదే అదే లగేజ్ కి సగం కడతారా
ఆ సగం అండి
ఉమ్
సగం కాదు ఆ ఎంతో
ఊహు
సగం కన్నా కొంచం తక్కువే అనుకుంట ముందు అప్పుడు ఒకసారి కట్టిన్నాం ఇంటర్న్షిప్ ఇప్పు ఆ ఇప్పుడు ఇంకా ఫైవ్ ఫైవ్ అనుకుంటాం మేబి
ఉ
మాట్లాడినాం సరెన
అవున్లే
ఆ
ఆ అక్క
ఇంకా మా ముందర అయితే ముందు పీజి ఉండేది అది ఖాలీగా ఉండె ఇప్పుడు వచ్చినారు దాంత బాయ్స్ అంతా
ఉహు
మాకేమి ఉంది బాగుంద అంతె
ఆ మీదంతా పెద్ద ఎక్కువ ఉన్నిందె కదా అదంతా అవన్నీ ఫుల్ అయిపోయినాయి ఇప్పుడు
అంటే అవి ఇప్పుడు వీళ్ళు మెయింటైన్ చేయాల వేరే వాళ్ళకి ఇచ్చినారు అందుకు సరేలే అండి అయితే మాకి స్నాక్స్ పెట్టినారంట పోయి తెచ్చుకుంటాను ఇంకా
మ్ సరే బై్
తెచ్చుకుంటా ఒక ఫైవ్ మినిట్ ఒక టెన్ మినిట్స్ ఆగి మళ్ళీ చేయండి
ఆ మీరు ఒకసారి వచ్చినాక నాకు నేనే నేనే చేస్తాలే లేకపోతే
బై
మ్మ్ బై